హలో హలో
హలో ఆయాక్కంది చు
ఏం లే తిన్నా పడుకున్నారా
ఆహా ఎం కూరా
చాపలు వండినయిగ అన్ని చాపలు ఉన్నయి
ఏం చేసిం సిర్మాల అందరు హలో
ఆ మమ్మీ డాడీ పండుకుని నేను ఫోన్ చూస్తున్నా
ఉ ఏం కోర్ తో నైంటీ లో ఉంటర
ఇంట్లోనే ఉండదా
అ
ఏ బయట ఒడ్లు ఉన్నాయి ఆ ఓడ్లను చూసుకుంటు ఇంట్లోనే ఉన్నా మమ్మీ వాళ్ళు బైట కీళ్ పోతర అటా ఒడ్లేనేే పోసిర్ కద రోడ్ మీద ఆ ఒడ్ల ని చూస్కుక ఇంట్లోనే ఉన్న
మనం ఆడగొట్టింది వడ్లైననే ఎట్లయినే
ఆ కొన్ని గొట్కప్పయిని
అదే రైతుని ఇరుషుడు గీత అంది
కొన్ని వట్కుప్పైనే ఇ న అడా అస అంటే అమె మల్కొచ్చి ని కొెన్ని గొట్టుకునేకూడా మొలికొచ్చింది
నీవుగుడ ఉత్తుకున్నయా అయ్యో పడలు వచ్చింది అవన నా
ఆ
రెండు రోజులు
మగ్గా అమోదలాలాజస సార్ది జ్వరము వచ్చింది
అదిగో
ఇంట్లోనే ఉందిగ
హాస్పిటల్కి వెళ్ళినావు మళ్ళా
పోయి వచ్చిన పోయొచ్చిన టాబ్లెట్లు వేసుకుంటూనే ఉన్నా ట్యాబ్లెట్లు వాడతానే ఉన్న
మ్
మ్మ్ మీరేం చేస్తారు
ఏం చేస్తలే మేము కూడా ఇంటికాడనే ఉంటున్నాం మొత్తం
మీరు కూడా వర్షిరా
ఆహా కోయలే కోసేసిండ్రు ఈ రోజే, కోయరు ముందుగాల అందరానికి
మ్మ్ హు
ఆ
మీ అన్న స్టడీ అయి పోయిందా పని చేస్తుండ
హలో అ మా అన్న నా
ఆ
మా అన్నదా ఏమైందంటే ఇంటర్ అయిపోయింది
ఆ
ఇంటర్ అయిపోయినాక టూ ఇయర్స్ బి యన్ నెక్స్ట్ అనిమేషన్ నేర్సుకుండు
మ్మ్ హు
అదయిపోయినాక ఒక వన్ ఇయర్ ఏమో జాబ్కి పోయిండు పోయినాంకా కంపెని తీసేసి నని చెప్పి ఇప్పుడు ఆ అవేందీ బోర్ సెట్టింగ్స్ ఉంటాయిగా
ఆ
గవి నేర్చుకుండు
నేర్చుకున్నవ ఈడ పోయి కింద పడా హాస్పిటల్ ఎక్కిండా
పోయి ఎక్కిండు
అవునా
వన్ ఇయర్ అయిపోతుంది పెట్టి కూడ
అవునా
దస వస్ వన్ ఇయర్ అయితది
మంచి తప్పైపిందా మరి
తక్కువె అయితుందంట నిన్న కూడా అన్నారు మార్కెట్ పోయ్ అదే నిన్నరు
పేషంట్లు వచ్చిర
పేషెంట్లు వస్తారు ఆ వస్తరు అంటే కొత్త కొత్తయి అట్లిగా మెల్లగ్ మెల్లగ్ వస్తు చూడు తకువై నోల్లు హ్మ్ చెప్తురిగా వేరేటోళ్ళకి
ఆహ
ఆ ఇగ మా ఈ హ్మ్ పాన్న కుత్త చటుమ అవుతడి మా అన్న
హ్మ్
హ్మ్
మరి నువ్వేం చేస్తున్నావు రా
నేనైతే మొత్తం తిండు పండకుండే ఇగ ఏం చేయను
ఎందుకు పని అయిపోయిందా
నేను డి సి చ్చి డిగ్రీ డిస్కంటిన్యూ అయంది
ఆ
డిగ్రీ డిస్కంటిన్యూ అయింది ఇంట్రెస్ట్ లేదని మానేసిన
అవునా
అవును ఇప్పుడు కాళీగుంటున్న
హ్మ్
కుందాం అనుకుంటున్నాం మంచి కోచింగ్ సెంటర్ చూసుకొని పోవాలి ఇంతర్ దేశనీయం మూసుకుట హ్మ్
మీ డాడీవాళ్ళ ఏం చేస్తారు
మా డాడ్ డాక్టర్ నాకు నచ్చదు మా మమ్మీ ఇంట్లో ఉంటాది మా అమ్మేమ్ సరె ఒక్కొక్కసారి
ఆహా
పన్నకి నిమిషం పోతుంది
మాక్కన్ మా కూరగాయాలు పెడతలేండి మొత్తం వరి ఒరే వరి వరి హమ్ తనేమో జాబ్ చేస్తుంది
మీ అక్క సంబంధాలు చూస్తున్నారు
చూశిను
ఉమ్
మా అక్క పెళ్లయితే చలిమల్ల
అవునా
అదే అయితే కనక వేసుకుందామని చూస్తం మల డుమ్మాల అయితయ్ అని
పెళ్లి అయిపో నంక రా అ
మ్ ఇప్పుడు ఇంకా
నువ్వే చెప్పాల్రా
ఏం చెప్పాలె
ఆ ఎండకు బయటకు పోవాలంటే భయమైతుంది మ ఎండ కొడుతోంది తుంది ఉళ్లకాడికి పొమన్నడు మా డాడీ
ఆ
ద్దొడ్ల కాడికి పోతే
అయ్యో మస్తు మస్తు కొడుతుంది మరి
ఆ సాయంత్రము మో పొద్దున్నే నేర్పే మా మమ్మీ డాడీ
ఆహ ఊరికి పోయిన్రు
అగ జ్వరం వచ్చింది ఆ పలిపేర్
ఆహా నీకు జ్వరం మీ డాడీకి జ్వరం అందరికి జ్వరాలే ఉంటయ మీ ఇంట్ల
ఔ
ఎందుకట్ల
మేము అక్కడ పోయినం బీచ్కి పోయినము మా అక్క దగ్గరికి ఆడ ఈడ బీచ్ ల ఆడుకున్నాం
ఆహా
మస్త్ ఎంజాయ్ చేశ్నం
ఆహా ఏం తెచ్చిర్రో
అక్కడ ఆంధ్రల పేర్ పాలేం బీచ్ చేయ్ మంది
పేరు పాలెం పోయి రా నేన్ గూడా పొయినా లాస్ట్ టైం ఆ పేరు పాళెమే పోయినా ఆ బీచే బావుందాడ
అవునా
ఆ నచ్చదే
మంచిన ఉంది ఆడ ఇగ అవి ఎగిరి ఎగిరి వచ్చేసరికిక దగ్గులు జ్వరాలు వచ్చినయ్
మ్ హూ చిన్న తిరుపతికి పొయినా నా బర్డేకి మొన్న
అవునా నేనైతే గూడొ పోయినా ను వంటము
ఊహూ
ఫ్రెన్సందరం పొయ్ నమ్
మ్హ్ పోయిరా వారు ఆ ఫ్యామిలీ తోటే పోయినా
మేం పిలుసుకోని వెళ్
ఉహూ వెజ్ బావున్నట్టుందిగా
బస్సు బస్ గటినం కట్టిర్రు అంటే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పోతుంటే అలా వాళ్ళ పిల్లలు అందరు పోయిర్రు వాళ్ళెమ్మడి పోయ్నం
అవును ఓకే తిన్నవార మరి
తిన్నం పండుకున్నం మాదీ పప్పు కుంటు కూర పప్పు
ఆ కుంటి కూర పప్పోండుతారా మీ మమ్మి వాళ్ళు
వండుతారు గట్లనే వండుతారు కుంటికూర పప్పు, పాలకూర పప్పు ఏయమంటే కుంటికూర పప్పు ఎసిర్రు
బాగుందార మర్
మంచినే ఉంది తిన్నమీగ
ఉహూ అంచుకు పాప్డాలేయించుకుర్రా
పాపడాల్ కాదు ఆమ్లెట్
ఆమ్లేటేసుకున్నరు
హూ
సండే స్పెషల్ ఏం లే వార మరి
నైట్ ఉంటది ఏదోకటి
ఊహూ
ఇగ మమ్మీని అడుగుతా మమ్మీ ఎమన్న కూర వండుతావా మటన్ అన్నా చికెనేనా అని
ఊహూ
తే వండుచ్ వండన్నదనుకో బిర్యాని తెచ్చుకోవాలి
మ్మ్ మీ అన్న తేస్తాడా చికెన్ అన్న మటనన్
ఆ తెస్తడు మా అన్ననే తేచ్చేటిది అ
మీదా ఫోన్ తెచ్చుకున్నారా
ఆ రోజే
ఆ వాళ్ళనే చేస్తాడు రోజు అంటున్నావు గరా మరి
అంటే తెచ్చ్ వచ్చినప్పుడు మానేస్తడా అట్లా అం న్నా నార్మల్గా
లేడా మరి
మా డాడీ లేట్ చేస్తాడు అంతే నేను ఇట్లా అన్న అంటే అర్ధం చేసుకోవాలి తేడు అని అర్ధం చేసుకోవాలి
హ్మ్ హు నాకు అర్థం కాదు రా మ అ
ఇంకా చెప్పు
మీరే చెప్పాలరా మేమయితే వర్కింగ్ లున్నాం వడ్లు ఎండు వర్కు ఫుల్ వర్కు మ
అయ్యో
హ్మ్
సాపడకు దవదా పోండ పోషి ఇంట్లో పొయ్ పండుకొ పో
హ్మ్ అవేమన్నా వచ్చినాయి అనుకో మా డాడీ ఏం లేదు వచ్చినా తరు శబ్దం
అ
పోన్ పగలగొడతాడు మా డాడీ వచ్చి
హలో
చెప్పు రా
సరే సక్క ఏం చేస్తున్నావ్ వాళ్లందరితో హలో ఎందుకీ హలో ఇనిపిస్తాలే తక్కువ మరి దగ్గుతున్నావ్ గంతగనం
మదు వటదుము
ఆహా
హ్మ్
మరి ఉండ ఎండపోయి మరి ఎండపోయి మరి హ్మ్
సరేరా ఎండ ఇట్టయితుంది
ఆ సరే సరే బాయమలా
బాయ్ అహు అహు